హాయ్ మల్లే
గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నారండి
ఉందండి ఏం లేదు మొన్ననేగా తిరుపతి పోయొచ్చినా కదండి అవి కొంచెం ఉంటే పనులన్నీ చేసుకుం కుంటున్నా
సరే ఎలా ఎళ్ళాలండి తిరుపతికి
అంటే తిరుపతికి నేను ఒక టూ మంత్స్ బ్యాక్ సేవకు బుక్ చేసుకున్నానండి
అది సేవా ఎలా బుక్ చేసుకుంటరండి
మన ఫోన్ లో టీటిడి యాప్ అని ఉంటది ఇన్స్టాల్ చేసుకోవాలే యాప్ ఇన్స్టాల్ చేస్ కున్నంక మన పేరు, మన ఫోన్ నెంబరు, మన ఇమెయిల్ ఐడి తోని లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మన ప్రొఫైల్ అంత్ ఇయాలి వాళ్ళకి ఆధార్ నెంబర్తో సహా
అవునండి
యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మన టీటిడీ వాళ్ళు మంత్లీ మనకి ఎయిటీన్త్ ను ఇచ్చి ట్వీ ఫోర్త్ మధ్యలో సేవకు రిలీజ్ చేస్తారు
అవును
అప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తది కదా అండి
ఆహా అస్తద మన నోటిఫికేషన్
కెషన్ వస్తాంది అంటే మనకి ఈ టైం కి కరెక్ట్ అంటే ఆ టైం క ఇప్పుడు మార్నింగ్ ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ పకొండు గంటలకు ఓపెంగ్ అవుతుందింటే పదకండు గంటలకు ఓపనింగ్ అయింది
ఇప్పుడు మనం రిజిస్టర్ చేసుకునేటప్పుడు మన మొబైల్ నెంబర్ ఇంకా ఇమెయిల్ ఐడి ఇవ్వడం తప్పనిసరే అంటే దానికి
ఆ ఖచ్చితంగా అండి
ఖచ్చితంగా ఇవ్వాలి అంటే మనం అది ఇస్తేనే వాళ్ళు మనకు ఏ డేట్ అనేది మనకు సేవ అనేది చేయాలని చెప్పి మనకి ఇస్తారు అన్నట్టు
ఆ నోటిఫికేషన్స్ వస్తా ఉంటాయి
నోటిఫికేషన్ వస్తా
ఆ నోటిఫికేషన్స్ వస్తుంటాయి అయితే నేను అలా ఒక టూ మంత్స్ బ్యాక్ నాకు నోటిఫికేషన్ వస్తే సేవకు శ్రీవారి సేవకు బుక్ చేసుకుందామని చేసుకున్నా ఆ చేసుకునేటప్పుడు కూడా మన అది ఏమంటారంటే మన పేరు ఇయ్యాలి మన ఆధార్ నెంబరు మన ఫోన్ నెంబరు మ్యారీడ్ అయితే హస్బెండ్ నెంబరు ఏం చదువుకున్నారు
ఎడ్యుకేషనల్ మనం ఏం చదివాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడమేం
ఆ ఇవ్వాలి ఒకవేళ ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు అంటే జాబ్ మీరు మెంటల్ గా ఫిజికల్ గా ఫిట్ ఉన్నారా లేదా ఆ అండ్ మీరు ఏద ఏ పని చెప్పినా అక్కడ శ్రీవారి కాడ మీరు ఇట్లా కొంచం వేరే వేరే చిన్న చిన్న పనులు కూడా చెప్తే కూడా తప్పుగా అనుకోకుండా చేయగలిగ అంత మీకుందా
ఆహా అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన పని మనము అద్దనకుంటే చెయ్యాలనేది ఫస్ట్ అందులో
ఆ ఉంట ఆ ఉంటదండి మనకి
అంటే
అంటే ఇప్పుడు స్వామి వారి సేవకు పోయాలంటే మనకెన్నో అంటే అండి ఫస్ట్ చిన్న చిన్న వాటితోనే చేస్తాం ఆ చిన్న మనకి చూస్తే చులకన అనిపిస్తుంది అట్లా అనుకోవద్దు ప్రతి దాంలో స్వామివారే ఉన్నారని అనుకోని భావించి నువ్వు సేవ చేయగలుగుతాను అనుకుంటేనే ఈ ఫామ్ ఫిలిప్ చెయ్యండి అని చెప్పి మనకు ముందే దెన్ మ్యాండటేరీ అంటే దెన్ రూల్స్ అండ్ రేగులేషన్స్ మకు
ఆహ అంటే అందులో స్వామివారి సేవా అంటే మనము భోజనం నీరు పానీయాలు ఇయడమే కాదు దానిలో అన్ని ఉన్
అన్ని ఉంటాయి మనం ఇప్పుడు రూమ్స్ ఇచ్చే కాడ లాకర్స్ ఇచ్చే కాడ ఉంటాము లేదా మనకు ఇప్పుడు జ మన భక్తులు వస్తారు కదా చె ఇల స్టోర్ ఉంటాయి చూడండి అక్కడ కూడా మనని ఆ అక్కడైనా ఉంచుతారు అట్ అదే అని ఆ పాద రక్షాలైనా ఉంచుతారు అందుకే తక్కువ అనుకోవద్దు అన్నట్టు మనకు ముందే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
ఎక్కడ ఎ అంటే ఎక్కడ కూడా అ అన్నిటి దగ్గర కూడా స్వామి వారే ఉన్నారు ఎందులో మనం చులకన కాదు అని చెప్పేందుకు అలా చేస్త
అవునండి అన్నిటికి అగ్రి అయి మనం ఆ ఫామ్ ఫిలిప్ చేసిన తర్వాత అందులో మనొ ఒకటి ఏంటంటే మనొ ఒకటి ఫోటో పిక్ పిక్ ఇయాలండి ఆ ఫోటో పిక్ కూడా వన్ ఎంబి లోపే ఉండాలి
ఆ వన్ ఎంబి లోపల
ఆ వన్ ఎంబి లోపే ఉండాలి ఎందుకంటే వన్ ఎంబి తర్వాత తీసుకు మనం ఫోటో పెడతే తీసుకోదు మం రిజెక్ట్ చేసేస్త అందుకే ఫస్ట్ మనము ఓపన్ చేసే ముందు ఫోటోను సెట్ చేసుకోవాలి మామలుగా మనం ఒక పాస్పోటోని తీసుకొని ఆ ఫోన్ సిస్టమ్ లోనే మనకి ఫోటో ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటది కదండి దాంతోనే వన్ ఎంబి లోపలికి మార్చుకున్న తర్వాత ఈ ఫామ్ అంతానిం పి కొన్ని డేట్స్ ఇస్తారు ఇగ మనకి
అవును
ఆ డేట్స్ అంటే నీకు ఏ డేట్ కి వీల్ అయితదో ఆ డేట్ కు ఎయిట్ డేస్ సేవ్ అ అండి ఇది ఆ ఎయిట్ డేస్ ఆ ఎనిమిది రోజులు వుం
ఈ సేవలో మనకు సేవలో మనకేమన్నా ఇంకా అంటే మనం అమ్మ స్వామి వారిని తొందరగా గా దర్శించుకోవడము విఐపి టికెట్లు మనకి ఏమన్నా ఇస్తారా అండి అందులో
మనకు అట్లాంటివి ఏమి ఉండవు మనకి ఎనిమిది రోజుల సేవలలా ఒక రోజు మాత్రం దే వుని దగ్గర సేవ జేసుకునే అదృష్టం ఉంటది
అంటే దేవుని దేవుని దగ్గర అంటే ఎలా అండి
సన్నిధిలా అండి మనం ఇప్పుడు దేవుని దగ్గరికి మన దర్శనానికి ఎళ్తాం కదా సన్నిది ఆ ప్రాంతం లోపల దేవుని సన్నిది అంటాం దాన్ని
అహ గు అంటే గి గేట్ ఉంటాయి కదాండి గేట్ లోపలన
కాదు ఇప్పుడు మనం బంగాలు వా బంగారు వాకిలు దాటుతాం జూడండి
ఓ వెండి వాకిలి బంగా
ఆ స ఫస్ట్ వెండిది వస్తాదండి తర్వా త బంగారు వాకిలి వస్తాది ఆ బంగారు వాకిలు దాటినాంక లోపలికి మనం ఒక ఫైవ్ సిక్స్ స్టెప్స్ దేవ్ మనకు స్వామివారు కనబడతారు ఇంకా స్వామివారు అవతల ఇం విజయ విజయ్ అవతల ఇంకా త్రీ ఫోర్ అంటే ఇంకా మూడు నాలుగు గడపల తర్వాత ఉంటారుగాని మనకి ఈ సన్నిధిలో డ్యూటీ పడతదండి ఆ ఆ డ్యూటీ బడతది అయితే ఈ సన్నిధి డ్యూటీ అనేది వోండ్లి త్రీ అవర్సే ఉంటాది
మూడు గంటల తర్వాత మర్లి
మూడు గంటల తర్వాత మనకు డ్యూటీ అయిపోతది మనం బయట
ఆహ అంటే మనము ఒక్క రోజు ఒక్క రోజు మనము లోపల ఉండలే మా అండి ఇప్పుడు బయట మనం వన్డే డ్యూటీ చేసుకోవచ్చ అండి
అ బయట మాత్రం సెవెన్ అవర్స్ అండి డ్యూటీ ఆ అది బయట సెవెన్ అవర్స్ అది ఎక్కడ ఏయని మన లడ్డూ కౌంటర్ ఏస్తారు కాజు కౌంటర్ ఎస్తారు అన్న ప్రసాదం వితరణలు వాడేస్తారు ఆ మన లాకర్సు లేదా మనకు వరాహస్వామి టెంపుల్ ఉంది కదా అండి
ఆహ వరాస్వామి టెంపుల్
అక్కడె ఇస్తారు కూరగాయల కటింగ్ తులసి దళాల కట్ జేయడం ఆ పువ్వులు కట్ జేయడం మా ఇట్లాంటి ఎక్కడ స్వామివారికి సంబంధించిన ప్రతి ఒక్క సేవ కాడ మనం సెవ సెవెన్ అవర్స్ టేయాలి ఆ ఒక్క సన్నిధిలో పడితే మాత్రమే మన ఒక్క మూడు గంటలు మాత్రమే అక్కడ ఆ మూడు గంటలు కూడా దేవుని స్మరణతోనే గోవిందా గోవిందా అనుకుంటూ ఉ
ఇప్పుడు మనం డ్యూటీ చేసేటప్పుడు మన దగ్గర మొ మొబైల్స్ అలవా ఉండవా అండి
ఆహా మొబైల్స్ గానీ ఏముండదు వాళ్ళు ఇచ్చిన ఐడి కార్డు మనము స్వామివారికి ఏ డ్రెస్ కోడ్ అయితే ఉంటదో అదే డ్రెస్ కోడ్ మనకి అక్కడి కి వొయినాంకొ ఒకటి స్కాఫ్ లాగా ఇస్తారు అది మన మెడలో వేసుకోవాలి అది మాత్రమే ఉంటది మన దగ్
ఇప్పుడు ఇప్పుడు మనం ఏమైనా డబ్బులు కట్టాలా అండి దానికి మన డ్రెస్ కోడ్ దానికి మనం దానికి మన మనం
డబ్బులు మనం కట్టాల్సిన పని లేదు గాని ఆ డ్రస్సులు మాత్రం మనమే కొను కోవాలి మన వస్త్రాలంకరణకు మనమే డబ్బులు వెట్టి కొనుక్కోవాలి వాళ్ళకి రిసార్ట్స్ అంటే మగవారికి అచ్చేసి సి మనకి పంచ వైటు షర్ట్ వైటు ఆడవారి వచ్చేసి ఆరెంజ్ మెరూన్ కాంబినేషన్ల ఉంటదండి మెరన్ బ్లౌజ్ ఉంటది ఆరెంజ్ శారీ ఉంటది
ఈ మనకు ఎంత అయితై అండి వస్త్రాలంకరణకు వెయ్యి రూపాయలు అయితయ అండి
ఆ అగుతాయండి అంటే వెయ్యి కాదు కానీ ఒక ఐదు వందలు అట్ల అయితాయండి
ఆహా వస్త్రాలంకరణకు ఆహా డ్రెస్ కు ఆహా ఇప్పుడు మనకి ఎన్నీ ఎన్ని ఎన్ని రోజుల సేవ ఉంటదండి ఇప్పుడు సేవ అనేది వాళ్ళు అని చేస్తారా మ మనం ఇప్పుడు ఒక రోజు సేవ రెండు రోజుల సేవ అని మనం పెట్టుకోవచ్చా
లేదు మనకి అది శ్రీవారి సేవ ఎనిమిది రోజుల సేవానే ఇస్తారండి మనం ఆ ఎనిమిది ఆ ఎనిమిది రోజులకు మనం ప్రిపేర్ అయ్యే తిరుపతికి కెల్లాలె
ఆహా ఎనిమిది రోజులు మనం ఉండేగలుగు ఉంటేనే మనము తిరుపతికి వెళ్ళాల
అవునండి
ఒక్ ఒక రెండు
ఒకటి రెండు రోజుల సేవలంటే కళ్యాణ సేవలు ఉజ్జ్వల సేవలు ఆ తిరుప్పావడ ఇట్లాంటి సేవలు ఉంటాయి అంటే మన కళ్యాణ సేవ అంటే దేవునికి ప్రతి రోజు నిత్య కళ్యాణం చేస్తారు కదా
అవునండి
కళ్యాణం చేసినప్పుడు అది రోజు ఉంటది కాబట్టి ఆ కళ్యాణం అయిపోవుడుతూనే దేవుని దర్శనం ఇస్తారు అది మనకి ఒక రోజులు అయి పోతది కానీ ఇది శ్రీవారి సేవ అంటే మనం దేవునికి ఏం సేవ చేయ్యలేము గాని దేవుని కి దేవునీ కోసం వచ్చిన భక్తులకు సేవ చేస్
దేవుని కోసం వచ్చిన భక్తులకు లడ్డు గానిని నీ నీ నీ నీరు త్రాగిపించడము భోజనం పెట్టడము ఎంత మన మ మన వీలైనంత వరకు మనం భక్తులకు సేవ చే
ఆ భక్తులకు సేవ చేయాల అడ సేవ చేసినందుకు ఆ దేవుడి దర్శనం మనకు ఒక రోజు గుల్లో వడుతది అ లాస్ట్ కు సేవాల అన్నీ కంప్లీట్ అయినంక మనకు విఐపి దర్శనం ఉంటది
అంటే విఐపి దర్శనం అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా గో గో మన దేవుని బంగారపు గదిలో అది
ఆ అదన్ని అన్ని కంప్లీట్ అయినంక మళ్ళ మనము అక్కడ ఆఫీస్ కేళ్ళాలే అక్కడ ఆఫీస్ కేళ్ళి మన సేవ కంప్లీట్ అయిందనిస్తే మన ఐడి మీద మనకి ఒక విఐప్ పి దర్శనం టోకెన్ ఇస్తారు
అంటే విఐపి దర్శనం టోకటు అంటే ఇదే స స్వామివారి సన్నిధిలో సేవ చేయడం
మనం అందరు భక్తులు లేకనే దేవుని దర్శనానికి బోతాం కానీ ఇట్లా కంపార్ట్మెంట్లల్ల లైన్లలా ఉండాల్ ల్సిన పని లేదు కాకుండా మనకు ఒకటి సుభదం అని ఒక కాం కాంప్లెక్స్ ఉంటదాన్మాట కం ఆ సుభతమ్మా ఆ ఆ సుభతం నిం ఏళ్తే మనకి ఇచ్చిన ఈ టోకెను వాళ్ళు స్కాన్ చేసి మన ఒక గంటల ద నష్టం అయిపోతుది ఏం ఉంది
హాంటే మీరు ఇప్పుడు చెప్పింది ఏంటిదంటే ఎనిమిది గంటల సేవలో మనం అన్ని ఏడు రోజులు ఏ ఏ ఏడు రోజులు సేవలు ఉంటాయి ఎనిమిదో రోజు మళ్ళీ మనం ఏంటిదంటే ఇందులో ఏదో ఒక రోజు మనము దేవుని సన్నిధిలో ఒక మూడు గంటలు సేవ చేయచ్చు మల మొత్తం సేవ అయి పోయిన తర్వాత లాస్ట్ లో మనం మళ్ళీ బయటికి కేళ్ళేటప్పుడు మనకు ఒక ప్రత్యేక టికెట్ తోని మనం మళ్ళీ సేవ మనం మళ్ళీ దేవుని దర్శనానికి అందరితో పాటు మనం వెళ్ళచ్చు
వెళ్ళొచ్చు
అహా దీనిలో రెండు రకాలు ఉంటాయి అన్నట్టు అంటే మనం స్వామి వారిని దర్శించుకునే అవకాశం మనకు రెండు సార్లు ఉంటాది ఒకటి సేవల దర్శించుకోనటి ఒకటి సేవలో దర్శించుకోవ
దర్శించు కొంతమందికి అదృష్టం బాగుంటే సీరియల్ గా మూడు రోజులు కూడా పడు డి సన్నిధి డ్యూటీ ఏకాంత సేవకు పడొచ్చు ఉజ్జ్వల సేవకు పడొచ్చు సుప్రభాత సేవకు పడతది
అది అది
ఆ భగవంతులు అంతే అదేం లేదండి కేవలం ఆ టెంపుల్ అనేది అంత దేవుని దయతోనే నడుస్తుంది ఆయన మనకి ఇయ్యాలనుకుంటే సుప్రభాత సేవకైనా తీసుకెళ్తాడు
ఆహా సుప్రభత సేవ అంటే మార్నింగ్ చేసే
మార్నింగు మూడు గంటలకే స్టా స్టార్ట్ అవుతది దేవుణ్ణి మేలుకొలుపుతాం కదా నిద్ర నుంచి ఆ సేవకు ఆ సుప్రభాత సేవ అప్పుడే తోమల సేవ అంటే పూలతోని దేవుణ్ణి అలంకరణ చేస్తా అంటారు ఒక మినిమం మూడు గంటలు ఆ సేవ నడుస్తా ఉంటది ఆ మూడు గంటలు దేవుణ్ణి మన మొదటి గడప నుంచి చూసుకునే అవకాశం ఉంటుందండి
సరే అండి మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు ధన్యవాదాలండి
ధన్యవాదాలండి